వా
ఆయ్
హాయ్ మెడమ్
హాయ్ సర్ ఎలా ఉన్నారు
అవలే బాగున్నా మరి బాగున్నారా మేడం
అ
ఏమి చేస్తన్నారా మేడం
ఏం లేదండి ఖాళీగా మీరేం చేస్తున్నారు
ఇసాలే
హు తిన్నా మీరు తిన్నారా
ఏం కర్రీ అండి ఏం కర్రీ
దొండకాయ కర్రీ అండి మీరు తిన్నారా
తిన్నమండి
ఎం కర్రీ హోం
టమాటా కర్రీ అండి మది
టమోరాయి టమాటా కర్రీ య
హు
ఇంకా మరి
ఇంకా చెప్పాలండి మీకి ఇష్టమైననా పండగల పేరు మేడం
ఏంటే
మీకు ఇష్టమైన పడుగల పేర్లు చెప్పండి
నాకు ఇష్టమైంది దసరా అండి
ఒకటే పడుగంటే ఇష్టం మేడం
ఆ ఒక్కటే
దసరా ఎలా జరుపుకుంటారు మేడం
ఊమ్ అండి బతుకమ్మ పండగ ఆర్తవ్ తొమ్మిది రోజులు తరువాత్ అ దసరా దుర్గమ్మ నవరాత్రులు ఉంటయి ఊహ్మ్ పండగకి కొత్త బట్టలు తీసుకోవడం ఇవే ఉంటయి
అంటే మార్నింగ్
ఇ చూడానికి ఎళ్తం
హలో
బతకమ్మ ఫెస్టివల్ తీస్ కదా
వాయిస్ చిన్నగినొస్తుంది క్లారిటీ లేదు
బతకమ్మ అంత సెలబ్రేషన్ చేస్తార
ఆ చేసుకుంటాం బతుకమ్మ తొమ్మిది రోజులు ఆడతాం
ఆ
హలో
అ
హలో హలో
మేడం వినపడ్తలేదా హలో
ఇప్పుడు ఇనవడుతుంది
హ
సి
చెప్పండి మేడం
పిచ్చేప్ వాళ్లు మీకు మీకేం పండగంటే ఇష్టం
మాకా మేడం నాకేం పండుగ ఇష్టం మేడం అదే బతకమ్మ దసరా అబ్బాయిలు ఏం చేస్తారు మేడం దసర రోజు ఇంగ
హలో
ఆడవాళ్ళ కంటే బతకమ్మరోజు
మీ వాయిస్ కట్ అవుతుంది కొంచెం క్లియర్ గా మాట్లాడండి
నా వాయిస్ కట్ ఐతుందా
ఆహ్ సౌండ్ వస్తంది
అవును సౌండ్ అస్తు
హ్మ్మ్ ఇనపడట్లేదు మీ వాయిసు
ఇప్పుడు కూడా ఇనవడతలేదా మేడం
ఇప్పుడు వినవాడతాంది
హ్మ్మ్ ఏం చేస్తారు మేడం మీరు డైలీ ఇక ఇంట్లోనే ఉంటారా
ఆ ఇంటి దగ్గరనే ఉంటా ఖాళీగా
ఖాళీనా
హ్మ్
ఎందుకు ఇంకా మేడం మీరు బతుకమ్మ పండుగ గురించి చెప్పలేద మేడం అంతగా సెలబ్రేషన్ చేసుకోడం
చెప్పిన కదా బతుకమ్మ పేర్చుకొని
ఊఉ మార్నింగ్ మార్నింగ్ మార్నింగ్ మార్నింగ్ ఏం చేస్తారు పూల కోసం మీరు యాడన్నా వెళ్తారా
లేదు మా నాన్న తీసుకోస్తాడు పువ్వులు కొన్ని మార్కెట్ లో పూలు కొనక్కోచ్చుకుంటాం బంతి పూలు ఇట్లా
ఆహ
మ్
ఎన్ని రకాల పూలు
ఎన్ని రకాలంటే బంతి పువ్వులు ఒకటి తంగేడు పువ్వు గునుగు పువ్వు టేక్ పువ్వు తోటి పే పేరుస్తా
ఓ ఔనా
హ్మ్ మీరు ఏం చేస్తున్నారంండి మీ దగ్గర సౌండ్ వత్తు చాలు ఓకే
ఏం లేదు మేడం నేను ఇక్కడ రోడ్డు పక్కన ఉన్నాను మేడం
అవునా మొత్తం డిస్టబెన్స్ వస్తుంది అని సౌండ్
అవునా ఇప్పుడు ఇప్పుడు మేడం
పోన వస్తుంది ఇప్పుడు బానే వినిపిస్తుంది హ్మ్
అర్థం కాలా మేడం
వీనపడుతుంది బానే
ఆహా వినపడుతుందా
హ
ఏం చేస్తున్నారు
లేదు
మీకు ఇష్టమైన దేవాలయం ఏంటది మేడం
దేవాలయం అంటే ఎక్కువ తిరుపతి అంటే ఇష్టం హలో హలో
హలో మేడం
ఆ చెప్పండి
తిరుపతికి వేళ్ళారతే
వెళ్ళినా
ఆ ఆ ఉచిత దర్శనం చేసుకుంట్రా
ఫ్రీ దర్శన్ దానీకే వెళ్ళ నమ్మ ఒకసారి వెళ్తే మెట్ల మెట్లలేకీ ఫ్రీ దర్శనానికి వెళ్లినం
ఆహ
అ ఇంకా మీరేం చేస్తారండి
మేము ఏం భయపడం మేము కూడా ఖాళీగానే ఉంటాం
అవునా
ఆ
రీసెంట్ గా ఏం మూవీస్ చూసారండి
రీసెంట్లీ మూవీ యా
అ
కాంచనా చూసాను మేడం నిన్న రీ రిలీజ్ అయింది కదా మూవీ
కాంచన నా
ఆ కాంచన మళ్ళీ థియేటర్లలో వేశారు కదా మేడం
ఓహో అవునా
హ మీరు వెళ్ళను మేడం అక్కడికి అందరు వేషలు వేసుకొని వచ్చారు మేడం
మ్మ్ హు
మీరేం చేశారు మేడం.
నేనా రీసెంట్ గా వచ్చినయి అన్నీ మూవీస్ చూసాను
అన్ని మూవీస్ చూసారా?
మ్మ్
మ్మ్ హు ఇదీ విష్ణు విన్యాసం సినిమా చూసారా మేడం కొత్తగా వచ్చింది కామెడీ. అవునా ఫన్నీగా ఉంటుంది మేడమ్
మ్మ్ అవున కామెడీ మూవీ
మ్మ్
మీకు ఎలాంటి మూవీస్ అంటే ఇష్టమ అండి ఎక్కువ
హర్రర్ మూవీస్ అంటే చాలా ఇష్టం మేడం. మీకు?
అవునా నేను అన్ని రకాల మూవీస్ చూస్తాను. కామెడి హార్ సస్పెన్స్ థ్రిల్లర్
మ్మ్
మ్
పిశాచి సినిమా చూశారా మేడం.
ఏంటి
పిశాచి
ఆ ఉంటది గాని ఎప్పుడు చూడ్లేదు ఆ మూవీ.
బాగుంటది బాగుంటది.
మీర్ చూసారా
మ్ చూసాం చూసాం
అవునా
మ్
ఇంకా అండి ఎక్కువ థియేటర్కి వెళ్ళి చూస్తారా, ఫోన్ లోనే మూవీస్ చూస్తారా?
మూవీ ఫోన్లల్లా చూస్తాం మేడం థియేటర్ కి ఫ్రెండ్స్ తో వెళ్లీ చూస్తాం ఫ్యామిలీతో కూడ చూస్తం.
ఓహో అవునా ఇంకా మరి. క్క ఉగాదికి ఎక్కడ ఉగాది సెలబ్రేషన్స్ ఏమన్నా ఉన్నాయా?
ఆ చేసుకుంటాం గా మేడం ఉగాది పచ్చడ, బచ్చాలు. ఫ్యామిలీ తో మంచిగ ఎంజాయ్ చేస్తాం.
మ్మ్ హు ఎక్కడ విలేజ్యేనా మీది?
ఆ మాది విలేజే మేడం. మీది?
మాది విలేజే కానీ మేము సిటీలో ఉంటామండి.
సిటీ లో ఉంటా రా. పల్లెటూరులో ఏం చేసుకుంటావ్ మర్ టాం మేము
అవునా
ఊ
ఊహు
ఇంతకు మీరు కూడా చేసుకుంటారా మేడం పచ్చళ్ళు
ఆ మేము కూడా ఉగాది పచ్చడి చేసుకుంటాము భక్షలు చేసుకుంటాము
ఓహో
ఇంకా ఆ రోజు మీరు నాన్ వెజ్ ఏమైనా తెచ్చుకుంటారా ఓన్లీ వెజ్ నా
నాన్ వెజ్ హే తింటాం మేడం మేము మంచిగా ఆ పండగలకు ఎంజాయ్ చేస్తాం మేడమ్
అవునా
మీరు మేడం ఫ్యామిలీతోనే చేసుకుంటారా మీరు ఒ ఇ మీరు అంటే క్వశ్చన్ మీరే ఉండడాం
వీలైతే వి విలేజ్కి వెళ్తాం లేకపోతే ఇక్కడే ఉంటాం
అవునా
ఊ
ఊ ఇగో
ఇంకా హాసన్
కాళేశ్వరం ఏ వినడం ఏ డే ఇంకా
యా ఓకే అండి
ఓకే ఓకే మేడం సరే మేడం
ఆ సరే పేంది
థ్యాంక్ యూ మేడం
ఓకే ఇట్స్ ఓకే
ఓకే ఓకే